హలో
హలో
హలో మేడం
చెప్పండి మేడం ఏం టాపిక్ మాట్లాడాలనుకుంటున్నారు
మేము ఫుడ్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాం అండి మనం ఇప్పుడు ఫుడ్ గురించి డిస్కస్ చేద్దామా
ఓకే మేడం చెప్పండి
నాకు ఇష్టమైన ఫుడ్స్ వచ్చేసి ఎక్కువ అంటే ఫాస్ట్ ఫుడ్ తినకూడదు అని అంటారు బట్ ఎక్కువ అంటే నేను బయటకి వెళ్ళను కాబట్టి ఫాస్ట్ ఫుడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వ బట్ బయటికి వెళ్తే మాత్రం ఓన్లీ ఫాస్ట్ ఫుడ్ తినాలనిపిస్తది నేను ఎందుకంటే లో ఆల్మోస్ట్ అ హోమ్ ఫుడ్ కె ఎక్కువ ప్రిఫరెన్స్ ఇయమంటరు బట్ ఫాస్ట్ ఫుడ్ లో ఎవరికైనా క్రేవిస్ ఉంటాయి కాబట్టి నేను ఎప్పుడైనా బయటకి వెళ్ళినప్పుడు దాన్ని మాత్రం ఒకటి రెండు టైప్స్ లో ఏవైనా చూసుకుంటా ఇంట్లో మాత్రం ఆల్మోస్ట్ హోమ్ ఫుడ్ ఇదే హోమ్ ఫుడ్ ఉంటుంది కాబట్టి మేము ఓన్లీ మంత్లీ టూ త్రీ టైమ్స్ మాత్రమే బయటికి వెళ్ళినప్పుడు ఫాస్ట్ ఫుడ్ అనేది తీసుకుంటాండి అండ్ కొన్ని కొన్ని స్వీట్స్ కూడా నాకు ఇష్టమైనవి ఉంటాయండి అంటే లైక్ కళాకండ్, లడ్డు, బాదుషా ఈ టైప్ ఫుడ్స్ అంటే కూడా చాలా ఇష్టం అండి అండ్ మన హోమ్ ఫుడ్ కి వచ్చేస్తే మేము సంక్రాంతికి చేసుకునేవి లడ్డు ఇంట్లోనే చేసుకుంటాం అవి చాలా బాగుంటాయి అండ్ అరిసెలు కారపూసలు ఇవన్నీ హోమ్ మేడ్ ఫుడ్స్ అండి చాలా బాగుంటాయి ఇంకా తినాలి అనిపిస్తుంది కాకపోతే మేము ఈ సంక్రాంతి టైంలో మాత్రమే వేసుకుంటాం కాబట్టి ఆ టైంలోనే ఒక ఫైవ్ టెన్ కేజెస్ చేసుకుంటాం అప్పుడు మా చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళందరి కూడా ఆ టైంలోనే మేము సెండ్ చేస్తాం అండి అండ్ మామూలు టైంలో అయితే మా ఇంట్లో ఒక కోడి అండ్ గారెలు మిర్చీలు ఇలాంటివి మా ఇంట్లో మా మమ్మీ అండ్ మా అత్తాయ్య పైన నాకు కూడా కొన్ని ఫుడ్స్ వచ్చండి సో అప్పుడప్పుడు నేను కూడా చేస్తాను బట్ బయటికిన్నప్పుడు మాత్రం పానీపూరి అండ్ కొన్ని కొన్ని స్వీట్కాార్న్స్ అండ్ ఐస్ క్రీమ్స్ ఇలాంటి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం అవి ఆరోగ్యం బాగుండదు కాబట్టి అవి తినాల తినకూడ కానీ చెప్పేసిప్పు నన్ను ఒకసారి బయట తిళినప్పుడు మాత్రమే అలాంటివి ఒకటి నేను టేస్ట్ చేస్తానండి మీకు
ఆ నాకు ఆ ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం అండి స్ట్రీట్ ఫుడ్ ఎందుకంటే మనం ఇంట్లో ఎంత మంచిగా చేసుకున్నా కూడా బయట చేసినంత ఆ టేస్ట్ అనిపియ్యదండి ఏది కూడా ఇంట్లో ఎంత మంచి ఆయిల్ ఎంత ఇంగ్రీడియంట్స్ వేస్తే కూడా మనకు ఆ బయట ఉన్న టేస్ట్ అనేతే మనకు రాదు ఎంత కష్టపడి చేసినా ఎంత టైం అంతా స్పెండ్ చేసి మన వంట దగ్గర నిల్చొని చేసి చేస్తే కూడా అది ఫలితం ఉండదు అదే బయట నుంచి అయితే ఆర్డర్ ఇలా ఆర్డర్ పెట్టిస్తే ఇలా వస్తుంది అలా నాకు బయట ఫుడ్ రెస్టారెంట్స్ ఫుడ్ అంటే చాలా ఇష్టం కాపోతే ఈ మధ్యకాలంలో అవి కూడా ఆ ఆయిల్ అనేది ది ఆ ఏం యూస్ చేస్తున్నారో తెలియదు అక్కడ ఎలాంటి వాటర్ యూస్ చేసి చేస్తారో వంటలు తెలిదు కాబట్టి ఇప్పుడు కొంచెం దాని వల్లనే చాలా ఆరోగ్యాలు చెడిపోతున్నాయి అందుకోసమని నేను ఈ మధ్య కాలంలోనే ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇస్తున్నాను ముఖ్యంగా నా చేతితోటే నీట్ గా అన్ని స్వీట్ కానీ బిర్యానీ కానీ చేసుకొని తినడం నాకు చాలా ఇష్టం. ఇంకా బిర్యానీలోనే నేను చాలా వెరైటీస్ కూడా నేర్చుకున్నాను ఇప్పుడు మనకు అందుబాటులో యూట్యూబ్ ఉంది కదా అండి యూట్యూబ్ చూసి కూడా నేను చాలా వంటలు నేర్చుకుంటున్నాను ఇంకా పిల్లలకి కూడా స్నాక్స్ అన్ని యూట్యూబ్ నుండి చూసి నేర్చు కొని అదే తరహాలో నేను ఫాలో అయితున్నాను ఇంకా ఒక కొత్త ఛానల్ కూడా పెడదాం అనుకుంటున్నా ఆ ఫుడ్ గురించి ఆ డైలీ ఒక వంటకం ఒక రోజు స్వీట్. చేస్తా ఇంకొక రోజు హాట్ చేస్తాను ఇంకా టైం ఉంటే ఎక్కువ నేను చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అలా చేస్తూ ఉంటా టైం అంతా నేను కిచెన్ లో గడపడానికి చాలా ఇష్టపడ్ త నేను ఇంకా మా అత్తయ్య వాళ్ళకి కూడా నేను అందరికి చేసి పెట్టడం జరిగుతే వాళ్ళు చాలా సంతోషిస్తారు ఆ ఇంకా మేము ఒక కర్రీ పాయింట్ కూడా పెట్టాలనే ఆలోచన ఉంది. ఆ అది కూడా ప్రాసెస్ లోనే ఉంది కర్రీస్ మేము చేస్తామండి హోం మేడ్ కర్రీస్ చేసి అవి బయట రన్ చేస్తే అవి చాలా బాగా మంచి రిజల్ట్ ఉంది అందుకోసమే ఇంకా ఫుడ్. ఇంట్లోనే వెరైటీ వెరైటీస్ చేసి ఆ అలా పెట్టాలని మేము ఆలోచిస్తున్నాము అండి ఇంకా
అవునండి అంటే చాలా మంద్ ఉమ్ బయట వర్క్ చేసే వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా బయట్ అది తింటారు కాబట్టి అంత బాగుండదండి. అవి ఆయిల్ వేసిన ఆయిల్ మళ్లీ మళ్లీ వెయ్యడం. కొన్ని కొన్ని ఇన్ స్టాగ్రాములు యాప్స్ లలో మనం చూస్తూ ఉంటాం వేసిన ఆయిల్ మళ్ళీ, మళ్ళీ వేసి ఇట్లా చేయడం వల్ల, ఆ మొత్తం ఆయిల్ అంత బ్లాక్ అయిపోయి ఎంత గలీజ్ అనిపిచ్చిందంటే, ఆ రోజు వీడియో చేసినప్పుడు, చాలా అంటే చాలా అసలు నచ్చలేదండి. అందులో మొత్తం బ్లాక్గా అందులోనే ఆమ్లెట్ వేస్ట్ చేస్తుండ్రు. వాళ్ళు సో ఏంటంటే, కొంతమంది మనకు ఇంట్లో టైం ఉన్న వాళ్ళు రుచికరంగా చేసే వాళ్ళు ఎవరైనా, లేడీస్ ఒక మంచి కర్రీ పాయింట్ పెట్టి, అందులో రకరకాల కర్రీ పెట్టి మళ్లీ హెల్తీగా పెట్ వీడియోస్ పెట్టినట్టయితే స్టూడెంట్స్ తు అండ్ ఎవరైనా సరే అక్కడ ఖర్చు కొనుక్కొని తింటారు. కాబట్టి వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళ కొంచెం హోమ్ మేడ్ ఫుడ్ దొరికిందన్న హ్యాపీనెస్ ఉంటుంది. ఆ ఒకకోపానగా ఏంటంటే రెస్టారెంట్ వాళ్లకి ప్రిఫరెన్స్ కాని ఆల్మోస్ట్ అంటే ఒక సొంత ఇంట్లో వాళ్ళు ఆలోచించినట్టు బయట వాళ్ళు ఆలోచించరు అండి. హెల్త్ కోసం వాళ్ళకి ఏదో మన వస్తే సరిపోద్ది కదా అన్న ఫీలింగ్ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరేమో అనేసినూనె వాడుతున్నామా లేదా ఆయిల్ బాగుందా త్రులను వాళ్ళు క్లీన్ చేస్తుందా లేదా ఇలాంటి ఏమీ నీట్నెస్ యూజ్ చేయరు కాబట్టి
అవునండి ఇప్పుడు మనము ఆ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తామో, దాన్ని బట్టి మన జీవన శైలి కూడా మారుతూ ఉండాలి. కొంచెం మనము ఫుడ్ మీద పెట్టే, శ్రధ కూడా మనం మనం బాడీని కూడా అదే రకంగా చెస్ మళ్లీ మనం తినే ఆహారమే మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తది. మనం ఫిట్ గా ఉండాలంటే కూడా మనం ఆయిల్ తక్కువ తీసుకొని మనము ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినకుండా డీ ఫ్రై తినకుండా. కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని, ఎప్పుడో ఒకసారి అంటే తినొచ్చు అండి. వారానికి ఒకసారి నెలకు ఒకసారి తినాలంటే తినొచ్చు ఫ్రైల్డ్ ఫ్రైల్ మాత్రం రోజు తినొద్దండి. మాములుగా నువ్వు వారానికి ఒకసారి అది ఒక మీ లో తీసుకుంటే సరిపోతుంది. అది మార్నింగా అది నైట్ నైట్ కూడా మనం ఎక్కువ ఫుడ్ తీసుకొని పడుకోకూడదు. హార్ట్ కి ఎఫెక్ట్ అయితది. ఇంకా మనము తిన్న వెంటనే పడుకోకూడదు. కొంచెం అట్లా వాకింగ్ చేస్తూ ఉండాలి కనీసం. ఒకరు వందల స్టెప్స్ అన్ న్నా వేయాలి అలా మన ఆరోగ్యాన్ని మనం తిన్న ఆహారాన్ని ఎలా మంచి ఉంటది. చెడి ఉంటది. అతిగా తినకూడదు అలా అలాని మనం కొంచెం కూడా తినొద్దు. ఎతిగా తినొద్దు. ఎంత తినాలో అంతే. తిని ఇంక కొంచెం ఒక ముద్ద తినేలాగానే మనం చూసుకోవాలి. ఉంది కదా ఫ్రైలు చేశారు కదా. ఇంట్లో ఇంత టేస్టీగా వండి పెడుతున్నారు కదా అని ఓ తినేసినాం అనుకోండి. అది మన ఆరోగ్యం మీదనే ఫ్యూచర్ లో చూపి చూపియాల్సి ఉంటుంది. కాబట్టి మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. కాబట్టి ఫుడ్ అనేది ఎప్పుడైనా కంట్రోల్ లో తీసుకుంటే చాలా మంచిది. అని నా ఉద్దేశం అండి.
అవునండి ఎప్పుడైనా కంట్రోల్ లో తీసుకోవాలి నైట్ టైం ఇంకా తక్కువ ఎంత తక్కువ తిన్ అంటే అంత మంచిదండి మరీ ఎక్కువ తిన కూడదు కదా నైట్ టైము తినేటప్ క్కు తినాలి అండ్
ఆ మేడం టైం అయింది
ఓప్ ఓకే అండ్ ఇంక ఇంకా ఫోర్స్ టెన్షన్ ఉందండి ఫైవ్ సెకండ్స్ అండి. ఆహ్ ఓకే అండి. బాగా మాట్లాడు ఫుడ్ గురించి చాలా మాట్లాడండి. థ్యాంక్ యూ అండి. ఓకె అండి